ఆ ఏం చేస్తున్నాడా ఆ వినిపిస్తుందా
చర్ ఏం లేదు సిస్టర్ మీరేం చెప్ తల
ఆ ఏం లేరా కాల్గనే ఉన్నా పని తీరిందా
ఆ తీరింది సిస్టర్ మీ పని అయిపోయిందా అవునా ఇంకా ఏం చేస్తారు సిస్టర్
ఆ ఏం లేదు మొన్న హోలీ మీరు జరుపుకున్నారా మరి నువ్వు అన్మారీడ్ కదా
ఆ జరుపుకున్నాం మీరు జరుపుకున్నారా
మ్యారిడ్ వాళ్ళకి ఏమంత ఉంటద్ర హోలీ
అవును మా ది కూడాం అన్మ్యారీడ్ అయినా నేను ఎక్కువ ఆడను సిస్టర్ హోలీ అ
ఉ అంటే ఇక కొంతమంది ఆడుకుంటారు కొంతమంది ఆడుకోరు ఎవరి ఇష్టం వాళ్ళు
అవును అంటే ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఆడుకోవచ్చు కానీ
ఇంకాట్లా ఇగ అత్తమ్మ వాళ్ళయి చిన్నపిల్లలు ఆడుకుం టలు వాటర్ పోస్ కోడమే వాళ్ళైన కలర్స్ యూస్ చేస్ ఇప్పుడై
అవును ఏముంది వాటరు ఎగ్స్ అంతే ఇంకా
ఎక్కో యూస్ చేస్తలేరు క నాక్ తెల్సినంత వాటుకైతే
చే చేసే వాళ్ళు చేస్తాన్లు.
మ్
ఆ మొన్న రీసెంట్గా ఏదో న్యూస్ జరిగింది చూసిన్ల సిస్టర్ ఒక చిన్న పిల్లోడు వాల్ ఎవరో ఆంటి మీద కలర్ పోయడానికి అంటే కలర్ కూడా కాదు నార్మల్గా బాటిల్లో వాటర్ అనుకుంటా వాటర్లో కలర్ మిక్స్ చేస్కుంటరు కదా కుంకుమ అనుకుంటా ఆ వాటర్ పోయే కెళ్తే ఆమె వేడి బకెట్ బకెట్లో వేడి నీళ్లు ఉన్నయి ఆ నీళ్లు తీస్కొని ఆ పిల్లోడి మీద పోసింది.
ఆ రైట్ నేన్ కుడ చూసిన్రా ఇంస్టాల చింది మొత్తం మా బాబు తోలం
తోలం ఆ మళ్ళీ అట్లనే ఉంటే అయిపోవు సిస్టర్ వేడి వాటర్ పోసింది కదా ఏమన్నా తట్టు బత్త లాంటివి తడియి ఏస్తే అయిపోవు మళ్ళ ఆమె ఎంమ్మటే పోయి చల్లీళ్లు పోసింది.
అయ్యో అమ్మ కేవ నే మ్ మేం గూడ జూసినం మంచిగా ఆంటే మంచిగ లావు
ఆ అవును
గంత చిన్నడ్ మీద ఆమెకు వేడ్నిల్ బోయాలన్న ఆలో
అస్సల్ ఆ అదే ఆ పిల్లోడు మంచిగా నవ్వుకుంటొచ్చిన్ డు
మ్ పోని ఎగ్ గొట్టిల్లు ఎగ్ కొడతానన్ చిండు నేను వేడి వాటర్ పోసిన అంటే అది వేరు కాద్ ఒక్క జెగ్గెడ్ పోస్తరా ఎవలన్నా గం త పెద్ద
ఇంకా బకిటెడు వోసింది అవును మళ్ళా ఆమె కలర్స్తోనే ఉం సిస్టర్ ఆమె నిజంగానే రెడీఅయ్యి ఉంది అంటే వేరే అనుకుందాం గని అవే ఆల్రడీ కలర్లు వూస్ కొనే ఉందీ.
జాంతే కొంతమంది సై కొ
ఉమ్ అందుకే పిల్లల్ని గుడ జాగ్రత్ త్త ఉంచుకోవాల అమ్మేవరిని నమ్మేటట్టు లేదు.
అందుకే ఇవాల్ రేప్ ఏం జేస్తల్లు ఇంట్లో ఫ్యామిలీ వరకే, మమ్మీ డాడీ టూ కిడ్స్ ఉంటే టూ కిడ్స్ లేపుతే త్రీ ఉంటే త్రీ, వాల్ వాళ్ళే ఆడుకుంటల్లు వాళ్ళు వాళ్ళే కలర్స్ చూసుకుంటాల్లు అంతే ఇగ
ఆ అంతే సిస్టర్ అట్లనే ఉండాలె అసలు
ఉమ్ నీకేనా ఫోనా, గుర్ గుర్ గుర్ గుర్ అంటుంది.
అహ నీక్ చెప్తే అంతకు ముందు
ఆహా ఇప్పుడు నెక్స్ట్ ఉగాది కి మీరేమన్నా టెంపుల్ కెళ్తారారా, ఇంటి దగ్గర్నె నేనా
ఆ టెంపుల్ కంటే టెంపుల్ ఉన్నది సిస్టర్ మా దగ్గర జాతర జరుగుతది.
ఆహా, ఏం జాతర ఏ అంటే ఏ దేవుని జాతర.
సత్యమ్మ తల్లి జాతర అని జరుగుద్ది.
ఉహు అంటే వన్డే నేనా.
త్రీ త్రీ డేసు ఒకరోజు ఉమ్ అమ్మవారిని తీసుకురావడం, రడీ చేయడం అట్లా ఉంటది.
ఆహా
ఇంకో రోజు అన్ని పూజలు, ఆ ఇంకో ఆ చేస్తారు అంటే మొ క్కుకున్న వాళ్ళు ఏమన్నా మొక్కులు తీర్తే చేస్తరు. మళ్ళీ ఇంగ, ఊర్ లో ఉన్న వెహికల్స్ అన్ని తీసుకెల్లి అమ్మవారి చుట్టూ తిప్పుతరు, గుడి చుట్టూ తిప్పుతరు.
ఉమ్ ఉమ్ మాక్కూడా ఇక్కడ ఉంటది గని ఉగాది తర్వాత. ఉమ్ గుట్ గుట్ట దగ్గర ఉంటది. ఒక దేవుని చుట్టూ బండ్లన్నీ తిప్పు తరు దాన్ని బండ్ల జాతర అంటరు.
ఆవునా, ఆ మా దగ్ దగ్గర ఉండేది ఇది ఇది. అంటే రెండు సేమే గని టెంపుల్స్ వేరనుకుంటా.
ఆహ్ ఇక్కడ రథం ఉంటది వెంకటేశ్వర స్వామి అనుకుంటా ఇక్కడ దగ్గర.
ఆహ్ అవును కొను.
బండ్ల అంటే ఇప్పట్లో వెహికల్స్ తోటి తిప్పుతే పో తిప్తాలు కాని మన తాతల నాటి తాతలు వాళ్ళ ఎడ్ల బండ్లు తిప్పి తిప్పేదండి.
ఆహ్ అవునంట మా దగ్గర కూడా తిప్పుతారు సిస్టర్ ఉన్నవాళ్ళు ఎద్దులు ఇల పండుం ఉంటాయి. ఎద్దుల బండ్లను తీసుకపోయి తిప్పుతారు.
ఉమ్మ్ ఇక ఇప్పుడు ఎక్కడే ఎక్కువ శాతం ఎవళ యూజ్ చేస్తాంలు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళంటి ఉమ్ మా అమ్మ వాళ్ళ ఇంటి. ఇక్కడ ఉన్నప్పుడుయితే మేము చూసేది ఇప్పటికి కూడా మా పిల్లలు చూస్తారు. అదే ఇప్పుడు మాఅత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఒక్కేడ్ల బండి కూడా కానబడ్ లేదు ఇది పల్లెటూరే కాని. కనీసం వాళ్ళకు చూపు పెట్ ఆహ్ పిల్లలకు చూపు పెట్టడానికైయినా. ఇప్పుడు వాళ్ళలకు ఎడ్లు బండి అంటే ఏంటిదో కూడా తెలువది.
అవును తెలువదు.
ఉమ్
ఇంకా తిన్నరా సిస్టర్ మధ్ ధ్యాహ్నం.
ఆహ్ తిన్నరా నువ్వు తిన్నవా.
ఆహ్ తిన్న ఏం కర్రీ.
ఇవాళ చికన్ రా.
అవునా.
మా సార్ది నిన్న బర్త్ డే ఉండే అయితే నైటే వంటే చేసిన్నాం నిన్న ట్యూస్డే. నేను ఫాస్టింగ్ ఉండే తినలేదు. మళ్ళా మార్నింగ్ కూడా కాల్స్ మాట్లాడుకుంట తినే వరకు వన్ అయింది.
ఔను.
ఏంటో మళ్ళా టెన్ టెన్ మినిట్స్ అంటే ఫుల్లు టైం పడుతుంది. టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటూం ఫిఫ్టీ మినిట్స్ అంటే ఫుల్ టైం పడతంది.
అవును పడ్ పడ్
ఉమ్. ఇంకా పచ్చడి చేస్తావ నువ్వు అమ్మనే మీ అమ్మనే ప్రిపేర్ చేస్తాదా.
ఇంకా అమ్మ వాళ్ళే ఆహ్ అమ్మ వాళ్ళే చేస్తరు. ఇప్పుడైతే నేను ఏం చెయను.
తోరణాలు అన్న పెట్టోస్తాదా మరి ఇంటికి నీకు మామిడి తోరణాలు.
ఆహ్ అవి అవి పెట్టడం వచ్చు అంటే పచ్చడి కూడా చేస్తగాని ఎక్కువ మన ఇన్వాల్వ్ ఉండదు కదా ఇంకా.
ఉమ్ ఇంగా అం అంటే అమ్మ వాళ్ళు ఉన్నారంటే అంతే. ఆఫ్టర్ మ్యారే. నన్వేజ్ అన్ని ఒక టూ త్రీ డేస్ చూస్తారు చేస్తారా చేయదా అని టు త్రీ ఇయర్స్ ఇగా తర్వాత మనమే అంతే ఇప్పుడు మనమ్మ వాళ్ళు ఎట్లా చేస్తల్లో కొద్ది రోజుల తర్వాత మరి నువ్వు కూడా అంతే
అవును లైఫ్ అమ్మో అయన్నీ తలుచుకుంటేనే భయమైతుంది అసలు తర్వాత మనమే అంత అ హా
నేను మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు అయ్యో తొందర పడ్డమా ఏంది అని
గ్ మా ఫ్రెండ్స్ కూడా అందరి అయిపోయినాయి సిస్టర్ మ్యారేజ్ ఒక త్రీ మెంబర్సము ఏమో ఉన్నాం మేము త్రీ ఫోర్ మెంబర్స్ మేము ఉన్నాం
ఆ మరి ఎక్కువ మీరేమంట ఇరు బరు చెప్పాలంటే బూరెలంటారా బొబ్బట్లు బెల్లం తోడిస్త తర శూగరేసా
బెల్లంతోనె చేస్తాం సిస్టర్ షుగర్ వేయం
ఐతే కాల్స్ మాట్లాడితే కొంత కొ మంది అంటల్లు కూడా మేము షుగర్ యూజ్ చేస్తాము
అవునా షుగర్ తో ఎట్లా చేస్తరు
ఏమో రా షుగర్ కూడా ఎక్కువ శాతం బెల్లమే నా నా తెలిసి కూడా చాలా మంది బిల్లమే ఇేస్తారు
పొద్ది కదా రాదు కదా చక్కగా
ఏమయ కాదు ఇ వాళ్ళకే వెళ్లాలి మీరు పూరి టైప్ వేసుకుంటారా చపాతి టైపా
అంటే చపాతి టైప్ చేసి దాంట్లో ఆ బెల్లము ఆ పప్పు పెట్టేసి ఫోల్డ్ చేసి ఆ ఇల్ల ఇస్తాం
దాన్ని బూర పాన ఏమో అంటారా లోపల ఉన్న దాన్ని
ఆ ఏమమంటారు తెలియదు కానీ ఆ పప్పున్న వెల్ల మిక్స్ త గద
హ
నాకు తెలివదు సిస్టర్ ఏమంటార
అదే పా మీద పేరు వత్తదా నేను కూడా మరిచిపోయిన పట్టైంది బారు లేడి ఆ కాదు పాణకం కాదు కాని వేరే పరుని మేము మా అత్తమ్మ చేేస్తాని నేను అట్లా హెల్ప్ చేస్తాను అంతేగా
అవునా!
హ తను పప్పు కూడాడకబట్టి దంచుతది తర్వాత ఇగా ఆమె ఒక్క పని చేస్తా అయితే నేను ఒక పని చేస్తా పిల్లలు చిన్నగా ఉన్నారు కదా అనేసి కొంచెం హెల్ప్ చేస్తారు లేదన్నట్టు
ఆహా అత్తమ్మ ఇంట్లోనే ఉంటారా సిస్ చెర్మి అత్తమ్ము
అంటే ఇప్పుడు వ్యవసాయం ఆటేసేటప్పుడు పోతుంది వరి కలిసేటప్పుడు ఇప్పుడు సమ్మర్ కదా పంద రోల పని కొంతమందిమ కరువు పని అంటారు
అవును
హ ఇక ఉగాది తర్వాత
అసలు అవి సరిగా పైసలు రావు సిస్టర్
ఇక మా సైడు ఎక్కువ పనులు దొరకాయడా అందుకే ఆ పనినికి వెళ్తారు
కానీ సక్కువ పైసలే ఇయ్యరా గవర్నమెంట్ వాళ్ళు
సమ్మర్లా స్టార్ట్ చేస్తే వర్క్ కు సమరంత అయిపోయినా డబ్బు పడు
డామ్ అవును మళ్ళ ఎంత వడుతు దేవుడా తెలియదు
బాగా పని చేపిచ్చి కానీ ఒక రోజుకు యాభై వందలు ఇస్త
ఆ కానీ కానీ ఈ సం టూ హండ్రెడ్ ఇచ్చినా కూడా బెనిఫిట్ ఉంటుండే కానీ వన్ ఫిఫ్టీ ఇచ్చినా బాగుండు
ఆల్రెడీ స్టార్ట్ అయి్యందిరా కొంతమంది పోతారు ఇప్పుడు ఎట్లా అంటే నైన్ సెవెన్ క అట్లా వెళ్ళి వన్ వరకు వచ్చేస్తారు
వన్ వరకు ఉంటారా సిస్టర్ గ అంత టైం ఉంటారా
ఆ ఇప్పుడు అంత టైం ఉంటారా కొంచెం ఎండలు బాగా అయినాక సిక్స్ క అట్లా వెళ్ళి లెవెన్ ట్వెల్వ్ క అట్లా వస్తారు
మా దగ్గర ఇప్పుడే సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్తున్నారు టెన్ థర్టీ లెవెన్ కలా వస్తాండ్రు
హ అయితే బాగా దూరం ఉంటది అ అవ వెల్ నడుచతా పోను గంట రాను గంట పడుతుద అట
ఆ వెేకిలాంటివి ఏమన్నా పెట్టినా బాగుండు
ఉమ్ ఇగ ఇప్పుడు ఇలాంటివి పెట్టిన బాగుండె అంటే ఒక ఇప్పుడు ఎట్లా అంటే రెడీ అయి దాన్ని బట్టి కొంతమంది తొందర తేరయితే తొందర పోతరు సరే రా ను జయ ముకాల్
ఆ సరే సిస్టర్